హలో
హలో
చెప్ప
హలో రిలేక
ఆ విన్ పీస్
ఆ వినిపిస్తుంది రా
వినే చూస్తున్నా
ఏం చేస్తున్నావు
ఇప్పుడే ఫేస్ ప్యాక్
అవునా అందుకే అట్లా మాట్లాడుతున్నావా
ఆ కొంచెం దూరం వుంది పో
అవును ఫోన్ ఎందుకు దూరంగా వాయిస్ వినిపిస్తున్నట్టుంది.
అది చౌవ్ కి ఇలా అతుకుంటే అదు
ఆ ఓకే ఓకే ఎట్లుంది ఈ రోజు కాలేజ్
ఈ రోజు బాగానే ఉందిరా రష్మిక మందనా అంతా వచ్చారు కదా
చూసారా మీరు?
ఆ ఆ ఫౌజీ అమూల్య వాళ్ళైతే హ్యాండ్ షేక్ కూడా ఇప్పించుకున్నారు
అవునా ఎట్లున్నారు అంటే నార్మల్గా మనకిటీవీల ఎట్లా చూపిస్తారు అట్లే ఉన్నార లేక్
చాలా బాగున్నారు సన్నగున్నారు ఆమె క్రితి అయితే ఫుల్ హైట్ ఉంది ఆమేన్ రియల్ గా చూసిన తర్వాత అటెండెన్స్ లేదని క్లాస్ కెళ్ళిపోయా వీళ్ళంతా ఇగా అక్కడికెళ్ళారు లే వెళ్ళేటప్పుడు షేక్ హ్యాండ్ ఇప్పిచ్చుకొని ఎల్లింది
ఆహా ఊ అయితే చూసారన్మాట అయినా వాళ్ళు ఏమేమో డ్రస్లు వేసుకొస్తార ఉంటే వాళ్ళేదో నార్మల్గా వచ్చేసారు
మా ఇది ఎవరు రష్మికయనా ఓకే ఆమె చుడూ కా జీన్ అదేం
షార్ట్స్ మనము ఏదో ట్వంటీస్ లో వేసుకునే షార్ట్ జీన్స్ లాగా ఉంది త్రీ బై ఫోర్
అట్లెం బాలే ఆ
ఏదో మన ముఖానికి ముష్టి ఎసినట్టు వచ్చినారు
ఆ అంతే
ఉ సో మీరు మూడు గంటలు అక్కడే ఉన్నారా
ఆ ఫస్ట్ ఆడిటోరియంకి కేళ్దా అని మెసేజ్ పెట్టాకా మనం తినేసి వెళ్ళేలోపు సీట్లంతా అయిపోయిందడా ఇంక వాడు అలోనే చేయట్లేదు ఎక్కడా ఉండద్దు అంటున్నారు లాన్ దగ్గర కూడా ఉండద్దు అంటున్నారు ఆ మా తిరిగి తిరిగి చాలు అయిపోయింది. ఆమె కారు లో వచ్చింది మేము చూడలేదు అక్కడ
అంటే అదే రూఫ్ టాప్ లోనే వచ్చిందా
ఆహా లేదు రా నార్మల్గా ఒక ఎయిట్ టు సెవెన్ కార్స్ వచ్చింది
ఉ ఉ
ఆ మీ దేంట్లో వచ్చిందో మేం కార్ కరెక్ట్ గా చూడలేదు మళ్ళీ ఆ అక్కడెక్కడో దూరేసి మళ్ళీ ఆడిటోరియం దగ్గరకి వచ్చాం ఆడవ లోపల పోతారు కదా అక్కడ చూడచ్చు అని క్రితినీ చూసా ఇంకా వాళ్ళంతా బాడీ గార్డ్స్ అంబ్రేలా అంతా పెట్ కున్నారు మొహం అంత కనిపి
ఆహా
తర్వాత నేను క్లాస్కి వెళ్ళిపోయా నేను భారతి తర్వాత వేరే వాళ్ళంతా చూసి తిన్నారు
ఆహా అంటే క్లాసెస్ అయితే ఉన్నాయి ఏం ఏంది క్లాస్లు ఆపలేదనమాట
క్లాస్ లు తప్ ప్పా వేరే క్లాస్ లో స్టూడెంట్సే లేరు తెలుసా ఒక్కరో ఇద్దరో ఉన్నారు మా క్లాస్ లో అయితే అందరు వచ్చారా ఏదో రెండు మూడు మంది మిస్ అంతే
హు ఇంకేం రా
ఏం లేదు రా భయం
ఆ మీ చిన్ను
నీది ఎలా ఉంటాది
ఏదో ఉంది నాకు జ్వరం కదా ఇంక అట్లే పడుకోన్నావు లెవెన్ వరకు
అదే అదే
లేదు ఇంకా అట్లా అట్లా ఉంది లోపల నీరసంగా అయితే అట్లే ఉంది
నువ్ కరెక్ట్ గా మెడిసిన్ అంత తీసుకో
ఉమ్ తీసు కుంటున్నా ఇంకా నిన్నటితో పోల్చుకుంటే బెటర్ నీనైతే కళ్ళల్లో వేడిగా నీళ్ళు అంటే దానికంతా అదే కారిపోతున్నాయి అవే వేడిగా సగదగులుతుంది అంతగా ఉన్నింది ఇప్పుడు పర్లే జాయింట్స్ పెయిన్ ఒక్కటుంది అంటే హాస్పిటల్ తిరిగి తిరిగి దాని వల్ల కూడా ఏం చేస్తుంది హౌజీ
రోజ ముందు కే కూచ స్
తిన్నారా మరి
ఆ తిన్నాం మ్యాగీ తిన్నాం వచ్చాకా కాఫీ చేసుకుంనామ్ సరిపోయింది అదే అదంతా తిన్నాం కదా ఇప్పుడు ఆకలి వట్లే ఇంకా అందుకనే ఫేస్ ప్యాక్ పెట్టుకు
ఉహు ఏం ఫేస్ ప్యాక్ అది ముల్తా మట్టి నా
ఆహా కాదు రా బేసన్ది పల్ది
ఆహా అది కొంతమందికి బేసన్ వాడితే మా ఇది మళ్ళీ పింపుల్స్ వస్తాయ అంట కదా
అమ్మ నేన ఫస్ట్ వాడేదాన్ని
ఉమ్
తర్వాత పింపుల్స్ అది ఇది క్రీమ్స్ ఇచ్చారు కదా హాస్పిటల్ లో అందుకని మానేసా
ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసావా
ఉని
ఉమ్
ఎక్కువ మందికి రాదు ఏమో తెలిదు
ఏమో రా అది వాడినా ఎవరు మా ఫ్యామిలీలో ఎవ్వరు వాడినా కూడా ఆ మంచివే అంటే ఇప్పుడు కొంతమంది నల్లగా అయితారు స్మూత్ గా అయితుంది దానివల్ల స్కిన్ అంటారు స్మూత్ గ ఐతే అయితుంది తుంది గాని కొంతమంది బ్లాక్ గా అయితారు కొంతమంది పింపుల్స్ వస్తాయి అవన్నీ జరుగుతుందియి మేం కజిన్స్ అందరు నలుగురు వాడితే ఒక్కొక్కరు ఒక్కొరు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది ఉమ్మ్
నువ్వు చెప్పచ్చు కదా అంటే ఉహు అంట
అర్ధం కాలే
ఏదే నన్ను మంచిది చెప్పొచ్చుదాని
నేనా బేసన్ కాకుండా ఓన్లీ పచ్చిపాల ముఖం మీద పెట్టమంటారు ఎంతవరకు కు అది నాకు తెలిదు ఉమ్ పచ్చి పాలు అవును పచ్చి పాలు కాటన్ ను డిప్పు చేసి ఇట్లా రాస్తున్నారంటే ఒక ఫైవ్ మినిట్స్ కి అది ఒక తిన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అది కడిగేసుకోండి బాగా స్మూత్ గా బ్రైటన్ అవుతుంది అంటారు మళ్ళీ ముళతాని మట్టి ఎక్కువేళ ఆయిలీ స్కిన్ ఉంటే ఆ స్టార్మరిక్ కూడా నేను ఏం చేస్తా ఉన్నానంటే పసుపు పాలు కలిపేసి కామెంట్ పెడ్త ఉన్నా అది గుడా బాగా అనిపిస్తావునండి అంటే ఏమో పెద్ద అంత డిఫరెన్స్. తెలియదు గానీ అది వన్ మంత్ లో ఫోర్ టూ ఫై టమ్స్ పెడితే. అప్పుడోస్తది కాన్ని మనం ఎక్కడ ఒకసారి పెట్టి ఇంకోసారి మర్చిపోతాము.
అవున్ డైలీ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయి ఏమ.
గ. ఆ.
వాళ్ళంతా ఎంత బాగున్నారు తెలుసారా స్ క్లీ క్లియర్గా ఉంది వాళ్ళ.
అంటే వాళ్ళు వాళ్ళు వేయరు గద రా అట్లా అన్ని ట్రీట్మెంట్సే వాళ్ళవి. బ్లూటాత్ అయాన్ అంట అదేవో ఇంజక్షన్లు తీసుకుంటా ఉంటారు ఫిల్లర్స్ అంటా ఏవేమో. ఇంకా అదేదో రెడ్ లైట్ పెడతరు కదా ముఖానికి ఇన్ఫ్రా రెడ్. డా ఏవో యూవి లైతో ఎదో పేడ్. ఇస్తారు దానికి ఆ. పెడతారు అది బాగా ముఖాన్ని ఎంత నున్నగా జేసిందంట హైడ్రా ఫేషియల్స్.
ఎప్పుడైన చెపిచ్చుకున్నావ నువ్వు.
ఏందెంది.
నువ్వు ఎప్పుడైనా చేపీచ్చుకున్నావా.
లేదు ఇప్పటి వరకు ఏది చేయించుకోలేదు. హ్మ్ మా మమ్మీనే ఇంట్లో బిగ్ బ్లీచ్ అంతా ఏస్తా ఉంటది. ఇంకా మేమై మేమ ఏది ఇంకా ట్రై జేయలేదు మామ్మీ చేర్చుకోండి అంటది మేమే ఎక్. ఎక్కువ పోయేది హెయిర్ కట్ కే ఇంకా బ్యూటీ పార్లర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ కట్టు. ఐబ్రోసు ఇంకా అది కామనైపోయింది నాకు.
ఏ ఇది హైబ్రో ఏంటి తినాల చెప్పు.
వన్ మంత్ వన్ మంత్ కి ఇప్పుడు టూ మంత్స్ నుంచి యేయించుకోలేదులే బర్త్ డేకి చేయించుకునిందే. ఈ మంత్ అంతా చేయించుకోలేదు ఇంకా చూడాలి. నేను అనుకుంటాను లాస్ట్ ఆగస్. అట్లేమో హెయిర్ కట్ జేయించుకున్నారు మళ్ళి చేయిుకోలఓద్దా అని ఆలోచిస్తాన్న.
కానీ ఎక్కో రిల్సొచిందనుకో అనుకో. మైండంతా అటుపక్కేళ్ళిపోతుంది. ప్రాటేసంత క్యూటుంటుంది.
మళ్ళ అప్పుడుకి కటింగ్ మాత్రమే మల్ల రా అది తలసనం చేస్తేనే పోతుది. కానీ దానిపైన.
ఈ రోజు గుడా నేను అ ఫోసి ఒక రీల్ చూసింది వెయిట్యింది. ఆమె ఫాటి కేజేస్ ఉన్నప్పుడు పుల్లల ఉంది జస్ట్ ఒక టెన్ కేజీస్. పెంచిందంతే ఎంత చెబ్బిగా మరింది తెల్సా ఎంత వానందంగా ఉందో.
హ్మ్ అంతే వైట్.
హై ఆ ఇంత హైట్ కి ఇంత వెయిట్ ఉండాలి అనీ. అక్కడ ఉండింది నేను భారతీ. వాణి ఫౌజీ అంతా ఆహా అ కాదు వెళ్ళం వెయిట్ చె. చె ప్పడానీకి.
ఎక్కడికి మెడికల్లో.
ఆ అక్కడ హైట్ లేదు గాని వెయిట్ మాత్రం ఉండింది.
ఆ.
చెక్ చేసుకొని ఓచ్చాం మళ్ళీ తర్వాత తినేసి. తర్వాత రష్మిక అక్కడికి వెళ్తే వాళ్ళు అలా చెప్పారు క్యాష్ కెల్లి పోతది ఫిల్మే మే దిష్ కలిసి
ఆహా సో ఒక రీల్ చూసి మీరందరు మెడిక్ రూమ్ కి వెళ్లారు వెయిట్ చూడడానికి హిహిహి ఉమ్ పీజీలో ఏం చేశారు ఫుడ్
ఈ రోజు ఏమో చపాతి ఏం చేసారో తెలీదు కిందకి కూడా వెళ్లలేదు ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా
ఉమ్ వద్దులే కిిందికి వెళ్లొద్దు ఫేస్ ప్యాక్ పెట్టుకొని
స మన
ఊమ్ మీ రూమ్మెన్స్ ఎక్కువ ఫ్రెండ్లీ లేదా నీతో
ఉన్నారు ఆమె బయటకి వెళ్ళింది ఒక్క ఆమె లేదు అదే వాళ్ళ పార్టీ వాళ్ల ఫ్రెండ్స్ అమె ఎక్కువ అలేఖ్య వాళ్ల వాళ్లతోనే ఎక్కువ ఉంటుంది బతే ఎక్కువనే క్లోస్
కొంచెం ఏదో మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు
ఆమె అడ్జస్ట్ అవదురా ఆ
ఉమ్ ఉమ్ అంటే నువ్వు అలేఖ్య మీరు త్రీ మెంబర్స్ ఆ రూమ్ కి
ఆ
ఉహు పొజీ బాగా సెట్ అయిపోయింది కదా ఎవరో కావ్య అని
ఫోజీ కి ఏమమ్మా ఎవరైనా సెట్ అయిపోతారు
ఊమ్ అవునులే నాకా నా నేను డబుల్ షేరింగ్ కదా ఉండేది నా రూమ్మేట్ కి అన్ని నంగి నంగి డ్రామలు ఆ పిల్ల ఏం చేసిందో చెప్తే నువ్వు అయితే షాక్ అయిపోతావ్
ఒకసారి చెప్పినట్టు గుర్తు నువ్వేమో ఒకసారి తిట్టేసావు
ఆ తిట్టాను మొన్న ఇంకో ఇన్సిడెంట్ అయింది
ఏంట్
అమ్మా ఆ పిల్ల గురించి ఆలోచిస్తేనే ఏంది ఇట్లుంది అమ్మాయి అనుకునేంతలాగా అనిపించింది చెప్తా ఏమైందంటే సరే ఆగు నేను ఇంకోసారి మల్ల ఫోన్ చేస్తా
తే
ఉమ్